హలో మ చెప్పిలి ఏం చేస్తున్నారు ఆ
ఆ ఏం లేదు చాయ్ తాగిండ్రా
ఆ
హ
ఆఓ
సాయంత్రం ఏం పనున్నది ఈ పనులు అయిపోయినాయ సాయంత్రం పనులు
ఇంకేం అయిపోలేదు
ఉహు మాయి అయితే పనులన్నీ అట్లానే ఉన్నాయి ఇల్లులు ఉడువాలి వాకిల్లుడువాలి గిన్నెలు తోముకోవాలి
అవున
వంట చేయ్యాలి ఏం కూరల్ చేసుడో ఏమో ఆలోచించ దన్నా మ రిక్కీ పండుకున్నాడు
లేవ లేదా ఇంకా
లే లేచిండ్రు బయటికి వెళ్ళచ్చిండ్రు మళ్ళీ వండుకున్నారు లేచిండ్రు బయటికి వెళ్ళేస్తున్నారు నరు మళ్ళీ పండుకుంటున్నారు
అవునా
మ్ నైటు నైట్ దోమలు బాగున్నాయి మా ఇ ఇంట్లో కొంచం అయితే నిద్రపోవట్లేదు మా రి కి
అవునా
ఉమ్ అందుకనే ఇప్పుడు మధ్యాహ్నము బాగాసేపు పండుకుంటున్నాడు
ఆ ఇంకా ఏం చేస్తున్నారు మరి ఇయల స్కూల్ కి వెళ్ళలేదేమో ఇగ
స్కూలుకు వెళ్ళలేదు ఈరోజు లీవ్ తీసుకున్నాం
ఆహా అవును
మీ దగ్గర మంచి మంచిగా గ్రామాలల్లా పట్టణాలల్లో మంచిగా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఏసీలు ఫ్రిజ్ లు ఉంటాయి చల్లగా ఉం టదనుకుంట అపార్ట్మెంట్స్ లల్ల
అవును చల్లగుంటదిగా ఈ బిల్డింగ్ బిల్డింగ్ ఉంటది కదా ఎండ కొట్టది ఏ మొన్నానే ఏసి పెట్టిచ్చిళ్ళు
మంచిగా పంట పొలాలు
ఆ అవును అక్కడ కూడా చల్లగనే ఉంటది
ఆ చెట్లు వాతావరణం ఇంకా చెరువులు కాలువలు దగ్గర ఉంటాయి కదా ఇండ్లకి అందుకనే మంచిగుంటయ్ మంచి వాతావరణం
ఆ
మంచిగా చెట్లు పచ్చని పొలాలు మంచిగా మక్క చె ట్లు ఇప్పుడు కూరగాయల చెట్లు పండిస్తారు అన్ని మంచిగుంటాయ్
అవునా
సిటీల బాగుంటాయి కదా ఎటన్నా బయటకి అటేటు వెళ్తా ఉంటారా ఎక్కడికి ఎక్కడికైనా వెళ్తారా
ఎటైనా బయటికలా మొత్తం ఇగ అప్పుడప్పుడు మార్కెట్ వెళ్ళి వస్తాం నిన్నేనే మార్కెట్ కి వెళ్ళి వస్తున్నాం
అవునా
అవును
ప్లేస్ చూడ్డానికి బాగుందా ఏమన్నా వెళ్తారా
డి మన్స్ ఏముండయి కేప్స్ అవి ఇవే ఉం అంటే కాఫీకి దానికి తినడానికే పోవాలి
ఆహా
ఆ తిరగడానికి ఉంటాయి ఏవైన
పార్కులు అవి ఉంటాయి కదా వెళ్ళడానికి ఉయ్యాలలు అక్కడ
అవునవును పార్కు అవి ఇవి ఉంటాయి ఇక్కడ
మ్ వెళ్తారా ఎప్పుడైనా
ఆ వెళ్తాం రేపు వెళ్లాలిగ రేపు వీకెండ్ గద వెళ్ళొస్తాం
మేమైతే వీకెండ్ ఇగ పల్లెటూరుగా చెన్లన్నకు పొల పోలాలల్లోకి వెళ్తాం
అ
ఇక్కడ మాకు దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళది ఉంది అక్కడికి వెళ్ళాల అనుకుంటున్నా
వెళ్తాము అందరం అట్ల
ఇ కూరగాయలు అన్ని ఫ్రెష్గా ఉంటాయి తీసుకచ్చుకుందాం అనుకుంటున్నా హ వాళ్ళు పండిస్తారు మంచిగా నాచురల్ గా మంచి ఇంట్లో ఎరువేసి మందులు అవి లేకుండా అన్ని మంచి ఆకుకూరలు పాలకూర తోటకూర వంకాయలు ఇప్పుడు సీజన్ కంకులు వస్తున్నాయి
అవును
అప్పుడు మాక్కెన్ను గారెలు చేసినాం మేము కంకు గారెలు
తియ్యటి చేసినం కారం చేసినం
ఆ మీరు
ఆ నా కూడా అవి చక్కర మంచిగుంటై నాకు కూడా బాగా ఇష్టం ఇక తియ్యటి కారం కంటే ఏం బాగుంటాయి అవి తీయటి ఆ తిన్నాం తిన్నాం ఆ కాలేదా ఇంకా ఇంట్ల పనులు
ఇంట్లో పనులు ఏం కావాలి ఇంకా ఇల్లూడువాలే ఇప్పుడే వాతావరణం చల్లగా అయింది ఎండలు మస్తు విపరీతమైన ఈ ఎండలకి ఈ దగడికి మొత్తం వేడికి మస్తు తలనొప్పి
అవునువును
ఉ ఇప్పుడే కొంచెం చల్లగా అయింది సాయంత్రం అయింది కదా కొంచెం చల్లగా అయింది ఇక ఇప్పుడ ఏమన్నా పని చేసుకో కొని వంట ప్రిపేర్ చెయాలి
మీరు కూడా ఇక ఏదో ఒక వంట చేస్తూనే ఉన్నారు ఇక మాకు చేస్తాండ్రు ఆల్రెడీ
ఇం మాకేం చేయడమా అని ఆలోచిస్తున్నాం పా చపాతి చేసుడా మరేమ నాకు ఏమి కూర చేసు చుడువని
మేము కూడా ఏదో ఒకటి ఎయ్యాలి ఇగ
మీరు రాసుకుంటున్నారా చా
ఆ ఇప్పుడు రాసుకోవాలి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయి రాసుకోవాలి మా మేము కూడా నోట్స్
అవునా
ఇవాళ నేను నిన్ననే ఒకటి రాసినం కదా
హ
ఏం కాదు రేపు మల్ల ఇంకొకటి ఉన్నదిగా రాసుకోవాలి రేపు సెకండ్ సాటర్డే కదా
చవును ఇంకా ఏమన్నా మీరు జాబ్ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా
ఏళ్ళు పొయ్యి వచ్చినం
హలో
ఇక ఇంటర్న్షిప్ చేద్దామని ఆలోచిస్తున్నాము చెట్ కావట్లేదు అని ఉద్దేశం ఇక
అవునా ఎవరైనా కాల్ చేస్తున్నారా మరి జాబ్ గురించి పిలుస్తున్నారా
ఇష్టమిగా
అవునా
పో పోదాం అనుకుంటానా రేపు చూడాలి
బయటికి వెళ్తే చూస్తారేమో
బతిస్తాయి
ఆ అవునా
ఆ లే కన్నూ ఉన్నాయి ఈవనింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎల్లెండు మార్నింగ్ సిక్స్ దాప ఉన్నదిగ
అవునా
ఆ
రెం రోజులా
ఆ రెండు రోజులు వెల్లుండి ఫెస్ట్ ఉన్నది రేపు యాన్యువల్ డే ఉన్నది అక్కడ మాది ఇంకొక బ ంచ్ ఉంటది వాళ్ళు కూడా వ అది సో ఇ మొత్తం మన్ని కాలేజీల్లకి గలిపి రెపు ఉంటది ఇలా
మరి బయటికి వెళ్తారా రేపు మీరు
ఆ రేప గుడికి పొదం అనుకుంటాన ఏమైతే చూడాలి మరిగా
అ అవునా
ఆ
ఎ గుడికి వెళ్తారు
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నా నాకు ఒక మొక్క ఉన్నది భద్ర కాళిల కొబ్బరికాయలు కోట్టాలి కానీ కొంచెం బర్జట్ లేదని కొట్టట్లేదు వచ్చే ఫ్రైడే వరకు ఏమన్నా వీలుంకపోయికుంట రా
అ హ
ఆ రేపు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అనుకుంటన ఆ దగ్గరనే ఉన్నాయి ఆ ప్రతిసారి ఏదైనా వీకెండ్ ఉంటే ఆ ఇ మా కలవాట ఇ అదైనా కూడా భద్రకాాలకి వెళ్ళాలి అంతే ఇగ ఎందిగా ప్రతిస్ వీకెండు ఒక్కొక్కొక్క గుడి పోతానం అన్నట్టు ప్
ఆహా ఆ
మంచ ఇగ గెలుస్తాం ఇగ మళ్ళీ తర్వాత ఏదో ఒక స్నాక్స్ మళ్ళా ఆ ఆటో ఖర్చు అది ఇది అయితా ఉంటది కదా
ఆ
ఒకే ఇంగ హు
మంచి
ఇలా బయటికి వెళ్ళావంటే ఖచ్చితంగా ఐదు వందలు అయితేయిం ఏం పర్ల ఊ మోగవాళ్ళని అడగిలేము అని ఇగ
అన్ని తీరుతాయా మంచి అక్కడ అమ్మవారికి మొక్కుకుంటే
అమ్మవారికి మెుక్కుకుంటే అన్ని మిగులు తీరిందా తీరినాంకనే మెుక్కు చెల్లించుకుంటాం మనం
అవునా
నేను ప్రతిసారి అక్కడికి ఎళ్ళిసే ఏదైన స్టార్ట్ జేద్దామంటే అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఇలా
ఆహాహా మంచి మహిమగల అమ్మవారు అన్నట్టు
అమ్మవారు మంచి మహిమగల అమ్మవారు
ఆ ఒక్కటి రేపు వెంకటేశ్వర స్వామి గుడికి పోదాము అని అనుకుంటన్న
ఆ అవునా
తిరుపతికి బోదాం అనుకుంటన్నా గాని ఇంట్లో ఇప్పుడే పంపరు గదా
ఎటూ ఎటు వెళ్తారు
తిరుపతికి ఎళ్దాం అనుకుంటాన్నా గాని ఇంకో సంవత్సరం అయిపోయినంక ఎల్త ఇగ
అవున్ ఒక్కరే ఎట్లా ఫ్యామిలీతోను వెళ్ త్తే బావుంటది గదా
ఫ్రెండ్స్ తో నన్న ఎల్లాలిగా ఆ జాబొచ్చినంక ఎల్తా ఇగ అ వెళ్తా ఇగ ఓ వెళ్ళనియరు ఇప్పుడు ఎళ్ళనియరు ఇగ ఎప్పుడు వెళ్ళుడో ఏమో మేంమైతే ఇప్పుడేమో కాలేజ్ వోతాదని అప్పుడేమో మళ్ళా లీవ్స్ ఇయ్యరు గదా ఆ ఇ ఎప్పుడు ఎళ్తామిగ ఆ తర్వాత మళ్ళా ఇంకొకరింటికి పోయినాంక వాళ్ళు పంపియరు
అవునావును
ఎల్లుడే అయిట్లేదు ఎల్లండు గాదు ఇగ
అమ్మా మా కుక్క పిల్ల అంతా అంగడి చేస్తుంది ఎందుకురా ఇలా చేస్తున్నావ్
వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా
ఆ ఎవరో వచ్చిండ్ర అయితే అంతా అల్లరి అల్లరి చేస్తుండు అలానే జేస్తాడు అంతా అల్లరి
సరే మరీ ఇంటి పనులు ఉంటే ఏమైనా జేసుకోండి మరి ఇక రాత్రికి ఎసామండి తిన్నప్
ఆ ఓకే ఉంటాము పని చేసుకును
ఆ చేస్